అల్ది ఆ మంజుల గారి ఆ బానే ఉన్నాం
డోంట్ మెన్షన్ నేమ్స్
అ కరెక్ ఓకే క్యరియర్ ఏం జె న్నారు అయిపోయిందా లంచ్
అయిపోయిందండి మీద అయిపోయిందా
ఆ మాదే అయిపోయిందండి ఆ ఇప్పుడే కాల్స్ చేద్దామని చూసి ఇప్పుడు కూర్చున్నాను
ఓకే మనం ఇప్పుడు మూవీస్ టాపిక్ గురించి మాట్లాడుకుందామా
ఓకే ఓకే
రీసెంట్గా ఏమన్నా మూవీస్ కి వెళ్ళారండి
ఆ ఇప్పుడు ఈ మధ్యలో అట్లా థియేటర్ కెళ్ళి చూసి సేమ్ మూవీస్ అంటే చూడ్డానికి టైము టైము పర్మిట్ చేయటం లేదు వెళ్ళటం లేదు. ఎక్కువ భాగం టీవీ లోనో లేకపోతే హాట్స్టార్ లోనో అట్లా చూడ్డమే అవుతుంది హ్మ్
మీకు థియేటర్ కెళ్ళడం ఇష్టమా ఫోన్ లో చూడం ఇష్ ఇతమ
అంటే థియేటర్ లో చూస్తే పిక్చర్ బాగు టుంది కానీ ఆ ఫోన్ లో చూస్ కన్వీనియంట్ కు అంటే మన ఇంట్లో మన వోళ్ ప్లీజర్ గా హ్యాపీగా కూర్చొన్ చూడడం ఆ అట్లా ఈ మధ్యలో చిరంజీవి సినిమా చూస్
ఎంజాయ్మెంట్ ఇన్ ఫోన్లో ఉండదు కదా
ఉండదు ఉండది థియేటర్ లో చూస్తే బాగుం ఉంటుంది. ఓ సేవేంటీ ఫైవ్ పర్సెంట్ అదే బాగు అది కాకపోతే కొంచెం ఆ పర్లేదు టైం పాస్ అనుకుంటే ఇంట్లో చూడొచ్చు.
ఎస్ ఎస్ ఆ
ఈ మధ్య వచ్చే పిక్చర్స్ కూడా అలానే అంటే చాలా ఆ రఫు అలా కూడా అలా కూడా ఉంటున్నాయి కదా ఆ కానీ మొన్న ఒక పి పిక్చర్ చుసాను నేను
ఏ మూవీ చూసారా
చిరంజీవి పిక్చర్ వచ్చింది కదా ఆ బాగున్నాది అ ఆ బాగుంది అంటే ఫీల్ గుడ్ మూవీలా ఉంది. కామ్ గా అ కొంచెం ఫైటింగ్స్ ఎలా ఉన్నా గానీ ఓకే మిగితా అదంతా బాగుంది న నచ్చింది నా
తర్వాత ఏం చూడలేదండి.
ఆ ఇంకా ఏం చూడలేదురా చూడా ఎళ్ళాలి. హ్మ్ దేనికెళ్ళాలి అని ఆలోచిస్తున్నానమ్మా నేను
ఈ మధ్య ఏం రావట్లేదులే సంక్రాంతికి దారిస్ రే ఏంది ఆ ఇంకా టైం పడతాది పే
అవును ఇంకా ఇంకా అవును థియేటర్ లో పిక్చర్స్ చూడ్డం గుడ్ ఫీలింగ్. మళ్ళీ పిక్చర్స్ తీసే వాళ్ళకి కూడా మనం అక్కడ చూడడం వల్ల దే విల్ గెట్ బెనిఫిట్. వాళ్ళకి వాళ్ళు పెట్ ట్టిన ఖర్చుకి ఎంతో కొంత వస్తుంది కదా మనం టీవీలల్ లో అలా చూస్తున్నాం అనుకో హాట్స్టార్ లో జీ ఫైవ్ లో అట్లా వాళ్ళకి లాసే అవుతుంది అంతా మనీ బ్యాకింగ్ ఉండదు కదా మేము మా ఫ్యామిలీ
ఓ
మా పిల్లలు ఆ ఫ్యామిలీతో వెళ్ళటానికే ఇష్టం. అండి ఆ అంటే ఆయన్ ఎంజాయ్మెంట్ వేరు ఉంటుంది రా ఫ్యామిలీ తోటి ట్రిప్ కి వెళ్ళి నాప్మో పిక్చర్స్ కి వెళ్ళినగాని మూవీస్ కేళ్ళినా ఆ ఎంజాయ్మెంట్ సరదాగా ఉంటది. ఒక రోజు అట్లా గుర్తుండిపోత్ తందె
అవును హ్
అందరు కలిసి వెళ్ళడం కలిసి చూడ్డం మాట్లాడుకోవడం దాని గురించి డిస్కస్ చేసుకోవడం అలా బాగుంటది పిక్చర్స్ కానీ కొన్ని ట్రిప్స్ వెళ్ళడం అలా బాగుంటది మీరుప్ ఓ ఇంకా ఏం హిందీప్
లేదండి ఓన్లీప్ తెలుగు మూవీస్
అవునా
అవును మీరు చూస్తారా హిందీవి
ఉంటాయి కదా చూస్తాను ఇంతకు ముందు ఆ వెళ్ళే వాళ్ళం దియేటర్ లో హిందీ మూవీస్కి అట్లా కానీ ఇప్పుడు పెద్దగా వెళ్లాటంలా టీవీలల్లోనే చూస్తున్నాం దాన్ కంటే టీవీలో నే బాగుంట్ ఉందిలే అనిపిస్తుంది ఓ బా అంత కష్టపడి ఎవరెళ్తారు కాని అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు అంత్ అంత కష్టపడి తీస్తున్నప్పుడు మనం ఇంట్లో కూర్చొని చూస్ స్తే అది బెన్ఫిట్ కాదు వాళ్ళక్ కూడా మన కన్వీనియన్స్ కోసం మనం చూస్తాము ఉండదు అది మాత్రం కరెక్ట్ అవును ఇంట్లో చూస్ తే అలా ఉండదండి మనం ఇచ్చేసినట్టుగా అ ఉ
మేము మేము దీనికి వెళ్తామండి
అవును కదా అస ఏదో ఉంది దాని పేరు బాగుందా
బాగుంది చాలా బాగుంది కరెక్ట్ టైమ్ లో రిలీజ్ చేయలేదు చేయలేదు అందుకే కొంచం తక్కువ వచ్చిందట డబ్బులు దానికి ఆ ఏం మూవీస్ లేనప్పుడు రిలీజ్ చేసిన అంటే బాగుండు
అవునవును అవును కా చాలా ఎక్కువ ఉంటది కదా
అవును అంటే పెద్ద హీరోలు మూవీస్. కెల్లడానికి అందరూ ఇష్టపడుతారు. చిన్న చిన్న వాళ్ళకంటే అందుకు పాపం. హ్మ్ చెప్
ఎంకరేజ్ చెయ్యాలి కదా? సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చెయ్యాలి. అ వాళ్ళంటే కొత్తగా అవు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. కదా! మన అంతకు ముందు ఉన్న వాళ్ళ బ్రదర్స్. సో సన్స్అలానే ఉంటది వాళ్ళ పిల్లలు. వాళ్ళే వస్తున్నారు కదా కొత్త వాళ్ళు చాల్ అసలు వెంకట్ సినిమాల అయితే, ఇంకా బాగుంట్ బాగుంటాయండి కదా, ఆ వాటికి వీటికి కంపేర్ చేసుకుంటే చే చాలా, ఓల్డ్. పిక్చర్స్ లో ఆ యాక్షన్ బాగుంటది, ఓల్డ్ అంటే మరీ ఓల్డ్ కాదు. కొంచెం మరి నైన్టీస్ లో అవునా ట్వంటీస్ థర్టీస్ లోవి కాదు. తర్వాత వచ్చిన పిక్చర్స్. బా బాన్నాయి ఒక మెసేజెస్ మెసేజ్ ఓరియంటెడ్గా కూడా ఉంటాయి కొన్ని కొన్ని పిక్చర్స్.
ఈ మధ్య అన్ని అవే మెసేజ్ ఓరియంటెడే ఉన్నాయి. లవ్ స్టోరీస్ ఏం లే రావట్లేదు కదా?
ఇప్పుడురావట్ లేదు మళ్ళీ ఆ మధ్యలో కొన్ని సంవత్సరాలు మాత్రం చూడలేరు అంతే.
మెసేజ్ ఏది బాగుంటే దానికి ఎళ్ తరఅంతే ఇప్పుడు.
హ్మ్ అన్ ఆ హీరో ఇష్టం ఈ హీరో ఇష్ట్ ఇష్టం వాళ్ళ గురించి ఓ కొట్లాడుకోవడమే సరిపోతుంది అసలు. వీళ్ళకు మొన్న పిక్చర్ ని ఎంకరేజ్ చేయటం పక్కనపెట్టిచ
అవును
ప్రాబ్లం అయిపోతుంది
ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా పెద్ద హీరోలు వాళ్ల స్టోరీ బాలేకున్న ఫ్యాన్స్ వెళ్ళపోయి హిట్ చేసేస్తారు సినిమాని ఆ మెసేజ్ ఉందా స్టోరీ ఉందా లేదా పట్టించుకోరు వాళ్ళ అల్లకి మిగతా వాళ్లకైతే అన్ని చూస్తారు పాపం
అవును అట్లా ఉండొద్దు అప్కమింగ్ హీరో కూడా మంచిగా ఎంకరేజ్ చేయాలి
అవును చిన్న చిన్న హీరోసు చాలా కష్టపడతారు పాపం వాళ్లే కష్ట కష్టపడేది ఉండదు పెద్ద
అవును కదా వాళ్ళు ఆల్రెడీ సంపాదించుకొని మంచిగా ఫ్లరిష్ అయి ఉన్నారు
అవును హామ్ కానీ వీళ్ళ దగ్గర పాపం వీళ్ళు ఫేమస్ అవ్వడానికి చాలా టైం పడుతు
అవును చాలా టైమ్ పడుతుంది అంటే అఫ్ కోర్స్ మా ఆ పాత హీరోస్ కూడా వాళ్ళకే చాలా టైం పట్టింది.
అవును అప్పుడు వాళ్ళేం పెద్ద కష్టపలేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ బ్యాగ్రౌండ్ ఉంది కదా అలా వచ్చేసినారు వాళ్ళు వీళ్ళు
అవును అవును వీళ్ళకి అవును కరెక్ట్ కరెక్ట్ వీళ్ళకి అప్పుడు కాంపిటీషన్ తక్కువ
అవును ఆ ఛాన్స్ ఇవ్వరు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏడ సంపాదించేసుకుని
అవును ఎంత వీళ్లు పది సినిమాలు చేస్ వాళ్ళకి ఏదో ఒకటి అలా
ఆ అది ఎంతో బాగుంటే అది ఏ మూవీస్ లేనప్పుడు రిలీజ్ చేసి వాళ్ళ ఏ
అవును అవును కదా కానీ అందరికి ఛాన్స్ ఇవ్వాలి. అది వాళ్ళకి అది కూడా ఒక జాబ్ లానే కదా మనందరం బయ కెళ్ళి జాబ్ చేస్తున్నట్టే వాళ్ళు ఆ పని వచ్చు వాళ్ళకే ఆ పని చేస్తుర్
మీకే
దని ఎంకరేజ్ చేయండ్ అలా పేర్లు అవి ఇవి చెపకోదూడ్
చెప్పకోచ్చు హీరోస్ వాల్లవి
ఆ ఓకే ఆ ఆ నాకు ఇప్ ఓల్డ్ హీరోస్ క్రిష్ణ గారు మహేష్ బాబు క్రిష్ణ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం నాక్ హ్ మేం పిల్లలం అప్పట్ నుంచి జీ అంటే మేము స్టార్టింగ్ పిక్చర్స్ చూసేటప్పటి నుంచి ఇష్టం ఆటోమ్యాట్ ఇంగా ఇష్టం మహేష్ బాబు మీదకి వచ్చేస్తది అవునా ఆ వెరీ గుడ్ చాలా మందికి మహేష్ బాబీమ్ ఇప్పుడు వాళ్ళ కొడుకుడ వస్తున్నారు కదా ఆ అవునవును అందరూ మ్య నాకు అట్లా కూడా ఏం లేదు ఈ ఈ పిక్చరే చూడాల అలా కానీ అం అందరు పిక్చర్స్ చూస్తా అన్ని అందరు హీరోలు ఇష్టమే కానీ అబ్ బాబ్ చాలా ఇష్టం అలా ఏమి ఉండదు అందరు ఓకే
మాకి ఆ మహేష్ బాబే ఎక్కువ ఆహ్ ఆహ్
ఉమ్ మాకేంటంటే అందరిలోకి క్రిష్ క్రిష్ణ గారే ఇష్టం ఆ రోజుల్లో అంటే వాళ్ళులోచ్చిన్ మేము చిన్నపిల్లలు మమ్ ఆయితే ఇప్పుడు ఆయన కొడుకు గాబట్టి ఆటోమేటిక్ గా ఆ వేవ్ ఇటు వైపు వచ్చేస్తది అహహహ ఇష్టం
ఆహ్ మేము మహ్ ష్ బాబు మూవీకి రిలీజ్ రోజే వెళ్తామండి
అవునా అమ్మో అంటే మీరు హార్డ్ కోర్స్ ఫ్యాన్ అన్నమాట అవును అంతేలేండి ఫ్యాన్స్ అంటే అట్లానే ఉ టది మంచి ఆహ్ ఫస్ట్ డే ఫస్ట్ షో అట్ల లేదా ఫస్ట్ డే చు చూడాలి అట్లా అనుకుంటారు ఖచ్చితంగా హ్మ్ హు
మమ్మల్
హా మీ హస్బెండ్ గూడా మహేష్ బాబ్ ఫ్యానా
ఆహ్ నా కోసమైనా వస్తారు మా హస్బెండ్
అంతేలే మీకు మీరు మీఇస్ ష్ట పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ గూడా ఇష్టంమే
అవును
అవును ఇంకేంటండి
ఓకే అండి థ్యాంక్స్ అండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి నందుకు
ఓకే అలా ఓకే థ్యాంక్ యు థ్యాంక్ యు బాయ్ అండి